హలో హలో వినపడుతుంది చాలా గట్టి గానే
వినిపిస్తోందా
ఆ విన్నపడతా ఉంది
ఏం చేస్తన్నారు
ఎంట ఉన్నాను మీరేం చేస్తను ఉమ్ ఏం తింటాది
మాకు చిత్రాన్నం పెట్టినారు
హ
చిత్రాన్నం కాదు ఆనియన్ రైస్
ఆ
మీకేం పెట్టినరూ
మాకు పప్పు గోంగూర పచ్చడి
పప్పు గోంగూరు పచ్చడా
ఉమ్
బాగుంటదే
పప్పు బాగుంటది పచ్చడి నేను వేసుకోలేదు
పప్పులోకి బాగుంటది వేసుకో
ఏమో అందరు ఏదో పప్పులు వేసినారు ఏదో
ఆహ
ఉ
నచ్చదా నీకు గోంగూర
బానే ఉంది కానీ ఇక్కడ ఏం అంత బా చెయ్యరు
ఆ
హ
హు
నీకు బాగుంటద
తిన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి
తిన్న తర్వాత కాలేజ్కి వెళ్ళాలి
ఎంతకు మీకు కాలేజ్
మాకు వన్నకి
హ
అ ఫైవ్ వరకు ఉంట
ఉ మాకు కూడ అంతే
ఉ రోజు హాస్టల్ వచ్చి తినేసి వెళ్తారా
లేదు లేదు ఈరోజు క్యారేజీ లేట్ లేట్ అయిందని మేము వచ్చేసినాం కాలేజీకి ఇంకా
అవును
ఇంకానే తినడానికి వచ్చినాం హాస్టల్ కి మీరు రోజు పోతార
అదేదో గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్ అనేసి వాళ్ళు బాక్స్ చేసది మాకు
ఉ అవును అసలు గ్యాస్ రేట్లు చాల పెరిగిపోతున్నాయి
ముందంతా ఫ్రీగా ఇచ్చేసి ఇప్పుడు కష్టము అయిపో
ఇంకా కీర్సనాలు రేట్ కూడా పెరిగిపోతుంది
అయినా అది ఎవరు యూస్ చేయరేమో కదా అంతగా
చేస్తారు చక్కలలోకి
చేస్తార ముందు యూస్ చేసేవాళ్ళు బాగ ఇప్పుడుంతగా ఏం చేయరు
అంతెందుకొ కిరోసిన్ దీ పొయ్యిలు కూడ ఉన్నయ్
ఏవున్నయ్
పోయ్యిలు కిరోసిన్ పొయ్లు
అయ్యే
కొంచెం సిలిండర్లో ఏసేస్ తే దాన్నీ టూ త్రీ టైమ్స్ పంప్ చేస్తే వెలుగు
ఊ అప్పుడు మా ఇంట్లో కూడ
ఊ
వెళ్ళలేదా ఇంటికి ఇంక
హు
ఇంటికెళ్ళలేదా
ఇంటికీ ఇంక మొన్నాడెళ్దాం అనుకుంటనా మీరు
నేను అంతె
ఊ
బస్టాప్
మొన్నాటికి, లెటర్ రాయాలనుకుంటున్నాం. మేమైతె
ఎందుకు?
అటెండెన్స్.
అ హ హ ఎక్కడికన్ పొ, ఏవన్న ఈవెంట్కి అట్ల రాస్తారా.
ఈ రోజూ, ఒక ఈవెంట్ సంబంధించిన వాళ్లొ చ్చినారన్మాట. అది, ఆ రోజే ఉన్నాను. మాట సో అట్ల పెట్టేసి పొదామని.
ఊ, మంచి ఐడియా.
ఊమ్
అ హ
ఎవ్వర్ లేక్పోతే, ఇంక అందరూ అట్టే చెప్తారు. చెప్పే, కద నన్స్
ఉంటరూ. అందరూ ఎల్తారేమో, ఇంక ఇంటికి ఏమన్న.
ఊమ్, అందరూ వెళ్తారు.
ఉమ్
పొద్దునేం, పెట్నార్ మీకు.
పొద్దునా, ఇడ్లీ వడ చేసారు.
ఉహు, మ్ మాకి పొంగలు, సాంబారు, చట్నీ
ఊ పొంగల్ ల్లోకి, సాంబార్ గూడ చేస్తార.
మ్ మ్
ఊ, బాంగుటాది.
ఊ ఒక్క నిమిషం ఉండండి, నీళ్ళు తాగుతా.
ఉ
నువ్వే పొ
మ్ చెప్పండి.
ఎందుకంత స్పైసీ గా ఉంది.
పొంగల్లోకి చట్నీ బాన్నింది. ఈ రోజు ముద్దగా.
మాకు, అయితే మొత్తం వాటరే.
చెట్నీ నే బాగుడన్ది. సాబర్
ఉమ్ ఫాస్ట్ ఫాస్టగా చేస్తారు, ఈ రోజు లేట్ అయిపోయింది. అసలే వాళని బయట పొయి పెట్టి చేశారు
మ్ హహ
ఇంకా, అవి చేసేసరికి లెటె.
మాకి వడ పెట్టరు. అసలు ఇడ్లీలో పెడతారు.
మా మనకి కష్టం అయిపోతాం. లేట్ అయిపోతా ఉండది. వాళ్ళుమ ఇంకా పోయి పెట్టుకొని, చేస్తా ఉంటారు. అ మీకు గ్యాస్ పైన చేస్తా.
ఇవి వాళ్ళ ఇంట్లో ఎస్తారు. మరి కట్టలుపో కట్టలి పోయ అనుకుంటే వాడేది వాళ్ళు.
ఓకే
ముందును
అక్కడ చేసి తీసుకొస్తారా.
ఉ, జాంకులు పోతా ఉంటరు. ఇంకా అయిపోతే.
మ్, హ హ
చిన్న చిన్న హాట్ బాక్స్ లో తీసుకుని వస్తా అంటారు
నిన్న చికెన్ బెటరా
నిన్ తేన్లేదు చికెన్
ఎందుకు బాగుండదా లేకపోతే మీరు వెజిటేరియన్
హ వీళ్ళు చేసేది నచ్చది నాకు చికెన్
ఉమ్ వెజ్ వాళ్ళకేమి పెడతారు మాకు బిర్యానీనే పెడత
ఇంకేం ప కుమ్మెంటారు
తినసి చల్ల బడగు
హ మ అసలు బెట్టది బిర్యానీ
వెజ్ కి ఏం బడతారు మీకు
వెజ్జకి అయితే
ఆ
అన్నం పప్పు అప్పడం
మ్మ్
ఒక టెన్ రూపీస్ ది ఐస్ క్రీమ్ తెచ్చ
ఓ ఐస్ క్రీమ్ కూడా పెట్టినారా
ఐస్ క్రీము రస్నా
హోమ్
టెన్ రూపీస్ది మ మ్యాంగో అట్లా ఉంటాయి కదా కదా ఆరెంజ్ అవి తెచ్చినారు అంత బంక్ బంక
ఏదో ఒక పౌడర్ కలిపేసింత
ఉ దని బదులు సిప్పపుతో చిన్న బాగుంది
ఉ
తినేసినారా
లేదు ఇంకా తింటాం అవును
తిన్నట్టే అనీపిలేద
స్లోగా తింటా ఉన్నా
హ
ఉహ మీది అయిపోయిందా
ఇంకా తింటనే ఉన్నా
ఉమ్ బాగుంటదా రైస్
ఇద ఆనియన్ రైస్
ఉహు
ఆయిల్ ఎక్కువ ఉంటది
హస్టల్ అంతా వెరైటీ వెరైటీ ఫుడ్స్ తినిచేస్తారు
ఉ అవును ఇంకా టైం ఎతుంది
మీ కాలేజ్ టైమ్
కాలేజ్ టైమ్ కాదు కాల్ టైం
ఓ ఓకే ఇంకా ఉంది లే త్రీ మనిట్స్
ఉ అసలు ఇంకా చనా ఉన్నాయన్నమాట మాట్లాడేవి చనా కాల్స్ ఉన్నాయి ఏం చేయాలన ఏమో కొందరైతే మాక దాని గురించి మాట్లాడరు
ఫెస్టివల్ అయిపోయినాక మాట్లాడండి అప్పుడు చాలా ఉంటాయి
హు
అప్పుడు ఇంటి దగ్గర ఏం చేసారు అవన్నీ ఉంటాయి కదా
ఉ అవును
ఉహు నిన్న అంత బాగా ఎంజాయ్ చేసారా సండే సాటర్డే
పడుకోవడం
హు
అంతా పడుకోవడమే
ఆహ
పడుకోడం సినిమా చూడడం ఒకటి కొత్తది అది కొరియన్ అంది చూసినాను అన్నమాట చానా బాగుంది అస
హు నాకు ఈరోజు మా ఫ్రెండ్ ఒక మూవీ చెప్పింది చూడమని
ఏం మూవీ
హు జిగిరీసా జిగిరి ఏదో చెప్పింది
ఉహు నేను చూసిన మూవీ అయితే ఒక అమ్మాయికి కొరియా అంటే పిచ్చి అన్నమాట
ఊ ఉ
ఒకసారి టైమ్ ఎంత అయ్యిందో చెప్తారా స్టోరీ కంప్లీట్ అయితదో లేదా చెప్తా అయితే ఇంకా తర్వాత చెప్తాను లేండి మీకు
ఊ
చానా బాగుంటంద అన్నమాట ఎమోషన్స్ లాస్ట్ లో
ఉ హు
అమెకి కొరియాకు పోవాలని
హు ఆ రియల్ లైఫ్ లో కూడా ఉంటారు
హు తమిళనాడులో పోయినారంట అనుకుంటా న్యూస్ లో వచ్చి ఉండిది కొందరు గర్ల్స్ ఇద్దరు ముగ్గురు కలిసి పోయినారంట ట్రైన్లో
అవునా ఉహు నిన్న అంత మూవీస్ చూస్తా గడిపేసిన లే
అసలు అంత పిచ్చి ఏందో అసలు
ఎవరికి పిచ్చి వాళ్లదే
సరే మరి కాలేజ్ కి టైం ఐతాంది
హు సరే బాయ్
ఉ బాయ్